ఉ హలో అట్లా ఆయి ఏం కాదు ఇది ఒక సంవత్సరం డిగ్రీ లేదు డిగ్రీ డిగ్రీ ఏమద్దు వాడు అది అది చేసిండటే తే ఏదన్నా ఏక్కడన్న మంచిది దరికిందంటే చేసిందంటే డమ డైరక్ట్ ప్రాక్టిసే నీ డిగ్రీ ఎంఏ ఎంబిఈడి బిఏ బిఈడి పిహెచ్డి అవన్నీ చెప్పి ఇంట్ల పండుకుంటా ఏవోతంది గింత సదుకున్న వ్యవసాయం చెత్తలేనా నేను ఆ గట్ల ఇదేదో ఫస్ట్ కాంచీ నేర్సుకుంటే బొచ్చేడు పైస్ లన్ని మిలుగు నిహి అవ్వ
నిజం అసలు బాలెగాయిపేయింది ఏమో
ఏమో కర్మ మనం ఏం చెత్తంగని
ఆ సచ్ సర్చ్ చేస్తా ఉండు చేస్ తా ఉండు చేయమని చెప్పిన ఇది డిగల్డ్ ఇంకొక వారం వారం రోజుల ఎన్నడో ఎగ్జామ్స్ అయిపోయే ఫోర్టీన్ కా ఎప్పుడై
ఉహు
అవున్ మల్లా ఫోర్టీన్ కో ఫిఫ్టీన్ కు రిజల్ట్ ఒత్తది
నా పాసుగాడా
ఆహ్ ఆహా
బా ఆ మరి ఆహా కాద్ రిజల్ట్ ఏమిన్నది రిజల్ట్ది ఏమున్నది అంటానా నా బిడ్డాది ఒత్తది మ అక్ ఈ ఈ ఇవి ఇ రెగ్యులరు అకాడమిక్ అన్ని అయిపోయినక తర్వాత ఈ మెడికల్యి లేట్గా పడతాయి
అదే అదే ఆ ఆ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నేను బోయి మాకు మాకు మా మాస్టర్ కు దగ్గరనే ఆ కాలేజీ కూడా
ఉమ్
ఆహ్ బాందు కూడా అడ్నే అడ్మిషన్ ఏసినాం కదా
అదేదా ఆ
బానుకు యాభై ఐదు వేలు ఫీజు
అదే చెప్పింది మొన్న ఇరవయివేల్
ఆ యాభై ఐదు వేలు ఫీజు మీయ ఇక మూడు టర్ములలో పెట్టమన్నడు మళ్ళా అక్టోబర్ లో ఇరవై గట్ట మన్నాడు లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు మీగతాయిగట్టమని అన్నాడు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు అన్నాడు
హు మ్ దానికి సర్టిఫికేట్ దానికి దాని సర్టిఫికేట్ వచ్చినా కూడా మంచిదే మంచిగా అది అది అది కూడా మంచిదే దాని కూడా మంచిగా దొరికే బెట్టిన వే ఏమో ఇప్పుడు ఒకరు ఒకకాళకు బ బనిగ ఆ మరి చేయించాలి అని అర్థం అవుతుంది
ఆ ఇప్పుడు ఒకవేళ దాన్ని జూనియర్ టెక్నీషియన్ తీసుకునడనుకో సుధ ఇప్పుడు మళ్ళ అక్కడ ఆయమ్మ ప్రొస్ట్ ఖాళీ అయితది
ఆ
ఆయమ్మ పోస్ట్ కి ఎవరన్నా మనకి మనోళ్ళ ఎవ నా ఉంటే మనోలలో జరోచ్చు
సాంతా
ఆ జస్ట్ ఎక్కడన్న చేసినా ఎక్స్ ఎక్స్పిరియన్స్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేలు కి అడుగు
అంతే నా ఆయమ్మ ని అంతే అంటే స చదువుకోవాలి కద
ఏ చదువుకోవడం అవసరం లేదు దానికి
అంతేనా మరి అయితే మరి అరుణా ని ఇరికిద్ధం
అదే ఒకవేళ దీనికి దీని దీనికి సర్టిఫికేట్ వచ్చినాక ఇదిల్లా అయిపోయిన తర్వాత అది జూనియర్ గా జాయిన్ అయితది కదా
అదే
ఆ జూనియర్ చేరి నాక దాని దాని పోస్ట్ వేకెంటే కదా
అదే
ఆ దాని ఇప్పుడు ఇప్పుడు ఇదంటే అది అన్ని పనులు చేస్తంది గానీ వచ్చిన ఆయమ్మ లు ఏం చేయాల్సిన అవసరం లేదు జేస్ట్ ఊడిసి తుడుసుడు కి అంతే ఆ ఒక్క రూమ్ వరకే ఎంత ఉంటది నీ
ఏ శేత్తది ఈసంటి పనులు బానే చేస్తుది ఆమె కానీే ట్ సర్టిఫేట్ దొరకబా ను అది కూడా
సర్టిఫికెట్ ఏమి ఉండదు దానికి ఏముండదు సుధా మనకు అది ఏమేం పెట్టింది ఆధార్ కార్డును పాన్ కార్డు పెట్టినట్టు ఉంది
ఉమ్
ఓపెన్ టెన్ టెన్త్ ఏమన్నా పెట్టిందా దాని బానే అడగాలి ఆ ఓకే దాని అయామ్మకి దీనికి ఏమన్నా స్టడీ అవసరమా ఏందన్నది ఒక మాట అడగాలి లేకపోతే ఓపెన్ టెన్త్ అన్న కటిపిచి అప్పటి వరకు ఒక డ్రాప్ ఇతే అయిపోతది
ఆ అయినా దీని సట్ కూడా ఇప్పుడు వచ్చే అంటే ఈ వచ్చే ఎండాకాలం ఈ ఈ వచ్చే ఎండాకాలంంలో రాయించచ్చు
ఉమ్
అ మొన్ననే రాపిద్దాం అనుకున్నా కానీ కొంచెం పైసలు అటు ఇటు కుదరలేదు
ఆ ఏమైనా ఉంటే ఉన్నది ఓపెన్ టేన్త్ రాపియి దాన్ని ఏం కాదు కాని ఆ ఆ సర్టిఫికెట్ ఉంటే ఏమో మే బి దేనికన్న దానికి అవసరం పడతది
మంతే ఏం ఉన్నాయి ఈరోజ మంచి గా వైయి ఇరు ఫౌరు
ఆ
ఊఊ ఊకి అడుగుస్తున్నా అంటే పుద్నాక కాలేనా
కాదు ఏముండదు
ఆ
తే మళ్ళా సాయంత్రం పూట అవన్నీ వాళ్ళు తీసేసిన బయో బయోమెడికల్ వేస్టేజ్ తీసి ఇంట్లో దాంట్లకు పడేసుకొని మళ్ళీ ఊడ్చ తూడుచుకొని రావడమేక అంతే మిగతా మనంతా వాళ్ళ టెక్నీషియన్స్ చేసుకుంటరు
అదే అదే
ఇదేమో దీది నేర్చుకోవాలనే ఉద్దేశంతో రికార్డ్స్ రాయడంటే కేషీట్లు రాయడం ఆ వాళ్ళ బు వాళ్ళ వాళ్ళ బుక్కులు రాయడం క అవన్నీ ఆ డైలాజర్స్ అన్ని అవన్నీ సెట్ చేయడం మొత్తం అవన్నీ ఇది చే
అదే ఇది ఇది మంచిగా చదుకుంటే తననికి కానీ కవిత దాన హైటు ఉన్నది కవిత వచ్చు
ఏం కాకపో ఈ ఈ వీడు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఆ మాగాది చేసుకోను
ఈ నాజడుకులో చేసి వీళ్ళ వీళ్ళ అడ్రస్ కూడా లేనట్టుందిగా
అంగనవాడ టీచర్ వచ్చింది మా హాస్పిటల్ కి
హ్మ్
నిన్న ఊళ్ళక వచ్చిడట ఊళ్ళక వచ్చి బాన్నా సూర్య అంటే బాగున్నానుదట ఎప్పుడు వచ్చినా అంటే ఇప్పుడే వచ్చి నేడా ఇది అంతే మళ్ళ ఏమన్నా ఏమన్నా మాట్లాడిందో లే తెలు బానే మాట్లాడింది ఛాన్సపు ఆ అమ్మాయి తోటి
ఉమ్
ఏమో బతకని ఎన్ని రోులు బతకదు ఒక్కస ఇప్పుడు జ డిసెంబర్ లో జనవరినికి స్టార్ట్ డుస్తు డిసెంబర్ బాగాకు డిసెంబర్ లో ఎగ్జామ్ ఉంటంది డిసెంబర్ అయిపోతే జ జనవరిలో ఫిబ్రవరిలోన సర్టికేట్ వస్తుంది రెడు వే ఇరవై ఏలో సర్ఫికేట్స్తుంది దీనికి ఆ జస్ట్ వాళ్ళ సార్వళంట నువ్వు చేసేసి నాకు సర్టిఫికేట్ చూపట్టమ్మా నీకు ఎంమడిటి జాబ్ అని చెప్తారు ఆ సర్టిఫికెట్‌ టెక్నిషియన్స్ మస్త ప్రాబ్లం అవుతుంది అని చెప్తారు అందుకోసం అని అట్లా అన్నట్టు
అదే అదే నేర్చుకుంటే మంచిగా ఉంటుంది
ఉ నేర్చుకుంటే మంచిగానే ఉంటంది
ఓకే నేను డిగ్రీ కావాలన్నా ఇంటర్ కావాల టెంత్ కావాలన్నా
డిగ్రీ అనుకుంటా డిగ్రీ హే ఇంటర్ ఇంటరే ఇంటర్ తోట డిప్లొమా
అ
ఆ ఇంటర్ తోటే
దనీ కొంచెం కామన్ సెన్స్ చ తెలివి కొంచెం కామన్ సెన్స్ తెలివి కావాలి
అంతే మరి ఇంతే కొంచెం అదొ ఒక్కటి వచ్చింది అనుకో దాని జీతం ఇరవై ఐదు వేళ్లో పడుతుంది దానికి రాత రాత కొట్న సాగు ఉండదు
పోరా పో దరిద్రం పోయింది మంచి మంచిగా అంది కానీ ఏ ఏ పోతున్నప్పుడు డబ్బు పుచ్చాం ఆ ఇప్పుడు ఈ ర ఒక సంవత్సరం రెండు సంవత్సరం అయితే పోరగాలలను ఒక్కొక్క ఒక్కొక్కరిని హాస్టల్కి షిఫ్ చేస్తనే ఉండాలి గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్టల్ బ చెడు ఎక్కడ పడతేక్క ఛాన్స్లు జాన్స్లున్నాయి
ఇప్పుడు మా మా ఆడబిడ్డ పిల్లలు ఉన్నారా ఆ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచో మస్తు చూసుకుంటారు పోరగాళ్లన అయితే కస్తూర్ బాయ్ అది హ్మ్ మస్తు ఉంటారుపో కల్చ కల్చరల్ ఆయాక్టివిటీసు అన్ని ఏటు జెడ్ చేతారు చదువు చదువు ఉంటంది పొరగాళ్ల ఒక్క జంటుని లోపలికి రానియారు మఓన్లీ పేరెంట్స్ ని తప్ప ఎవరిని లోపల రానియారు మస్త్ స్టిక్టుగా ఉంటది నాకైతే దాంట్లో వేయాలి అని పడ్డది పో ఏం లేదు డైరెక్ట్ అడ్మిషన్ ఎ డైరక్ట్ అడ్మిషన్ ఎ
ఆ ఎన్నో తరగతినుండో
అనుకుంట వస్తదా
ఫిఫ్త్ నుండా అవునా ఈ కరపూరని పంపుదాం
పంపు రేపు శ్రీరామ నవమి నాకు కొన్ను
హ్మ్ హు
ఆహ పంపురి
పంపరే పంపడే హ్మ్ పాడైపోతాంది గాని ఫోర్త్ ఫోర్త్ అయిపోతు ఫోర్త్ ఫోర్త్ నయినా ఫోర్త్ జంప్ చేపించయినా ఫిఫ్త్ లో చేయి చేయించ
ఆ ఆ పన్ చెయ్ ఆ పన్ ఫోర్త్ లో ఫిఫ్త్ జంప్ చేపించి ఫిఫ్త్ లో లేపించి
ఆ ఉన్నది ఉన్నది ఇప్పుడు ఐ ఆరో తరగతి ఐదో తరగతి చదివేది
ఆహా మరి అయితేఇంకేం నెక్స్ట్ ఇయర్ కు ఫిఫ్త్ లో ఎపిరి ఫిఫ్త్ లో ఎపిచి హ్మ్
ఈ ఫస్ట్ ఈ ఈ ఈ ఈ పోరోని పంపించినమ అంటే నెక్స్ట్ రెండు పెద్ద పోరు పంపుడే
ఆ ఆ
అట్లా రమేష్ ఫోన్ చేతాండు ఇఫ్ కట్ గాకనే ఆయన కి చేసి మళ్ళా నీకు చేతా ఆ అవ్ అవ్ ఆయనకు వాచ్ వచ్చిందట రెండు మూడు వాచ్లు వతే ఒక వాచ్ ఆయన పెట్టుకుంటాడు ఒక వాచ్ ఏమో రామకృష్ణడు ఇంకో వాచ్ నాకు పంపుతాండు
ఆహా పర్లేదు హ్మ్
పెండ్లి పెండ్లి పెళ్ళ అన్నాడు అది అది అది నెక్స్ట్ సబ్జెక్టు
ఓసిని య
మనకి నెస్ట్ సబ్జెక్టు అంటున్నా
ఆ
అది ఏమో పోరగాళ్లు ఏమో క ఖచ్చితంగా కొంచం తెలివితో ఆలోచిస్తే ఆలోచిస్తే బొచ్చడు దొరుకు బొచ్చడు ఉంటాయి
అవును సుధా మనం ఆలోచించ తా అంతా ఒక గొరెపోకడ గొరెపోకడ పోయి
ఆయ టెక్నికల్ అప్పుడు పాలి పాలిటెక్నిక్ టెక్నికల్గా టెక్నికల్గా ఉన్నా లేవు ఇ పోలేనా ఆగం కాల దా దల్కోస్ సదువు సదివిన వాళ్ళు ఎవరన్నా అగం
అవును
ఫీల్డ్ ఏమిన్నది వామ్మో మెడికల్ ఫీల్డ్ అసలు
హెల్త్ హెల్త్ సడ్ పోయినోళ్ళు మంచిగ ఉన్నారు
అవును ఏమో అదృష్టం నువ్వు అయినా అటో ఇటో ఇరికినవ్ గా నీ
అవును అక్కడ అప్పుడు నాకు ప్లస్ అయిపోయింది ఇక్కడ ఎవడు చదివినోడు లేక ఆ అది ఫ్లెస్ అయిపోయింది పంచాయత్ కాడికి ఫోను
లేయకుండా నువ్వు పని చేయకుంటా ఊ ఇగ న నాకు ఇద్దరు కొడుకులే ఉన్నారు, నేను రాజానని ఇ వాళ్ళని చూసుకుంట బతుకుంట.
అవును సర్లే ఉండ మరి ఇగ